వినిపిస్తోందన్న
పిస్తోంది, బావున్నారా?
ఉమ్ బాగున్నామన్న
ఏం జేస్తున్నారు
టైలరింగ్ ఉమ్ జాకెట్లు కుడతాన అన్న
ఉమ్ ఉమ్
హ్మ్
అయిందా, మ్మ్ చాయ్ దాగార?
ఇంక లేదన్న
ఉమ్ ఎక్కువ మీ అటూ చాయి దాగుతారా, కాఫీనా?
కాఫీనే ఎక్కువ తాగుతారన్న.
మీదెక్కడ మీరెక్కడ అన్నారు నే కె ప్లేస్
ఆ ఏపీ
ఏపి
ఉ
అచ్చా మా సైడ ఎక్కువ కేజీలో కాఫీ అను స్వారి
ఆహ టీ ఎక్కువ
హ టీ తో పాటు సైజనాాల ఐడియా ఉంద
ఆ తె ఐడియా ఉంది
చకినాలు సర్వపిండి
ఓకె ఆ అయి చేస్తారన్న
ఆ సరవపిిండి బాగ మా దగ్గర
ఆహ మీ అమ్మగారు ఏం చేస్తారన్న
మ్
మీ అమ్మవార్ ఏం చేస్తారు ఇంటికాడ ఉంటారా
మా అమ్మగారు వంటలు చేస్తుండది నాయన కారం చేసిడి పరిస్థితి సంవత్సరాల ఆ వంటలు చేస్తుంటారమ్మా ఇంక ఆ ఆయ వంటలు చేస్తుంటారు ఇంటి దగ్గరే
హు
ఉ
మీ అక్క వాళ్ళు
అక్క వాళ్ళు ఒక ఆయన మేస్త్రి పన్ చేస్తుంటాడు సెట్రింగ్
ఓకె
ఇంకోొకతను కానిస్టేబుల్
హు
వీళ్ళు హౌస్ వైఫ్సె ఇద్దరు
బాగున్నార అన్న మీ అక్క వాళ్ళు
వాళ్ళు సెట్లుండె
ఖా
వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు
ఆహ మీ అక్క వాళ్ళకి ఎంతమంది అన్న పిల్లలు
కి ఒక్కొక్క అబ్బాయి
ఇద్దరికి ఒక్కొక్క అబ్బాయి
అ
మ్
ఒక్కో కల్కే క్లోజ్
ఊహు
అట్లు ఉన్నారు
చదువుకునే పోతార అన్న పిల్లల చిన్న పిల్లల
ఇప్పుడూ ఇంటర్మీడియట్ అయిపోయింది పెద్దక్కయ్ పిల్లాడు చిన్నక్కయ్ పిల్లాడు వాడు నర్సరీ ఫస్ట్ క్లాస్ అనుకుంట
ఓకె అండి
ఉ
పండగలకు వస్తూ ఉంటారన్న అక్కయ్య వాళ్ళు
ఇక రారు వాళ్ళు చాలా చిన్నళ్ళు ఆ పెద్దగా రారు పెద్దవాళ్ళు ఏమో వస్తుంటారు ఇప్పుడో ఒకసారి వస్తుంటారు
ఉహు
చిన్న వాళ్ళు అసలు రారు వాళ్ళు మూడు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకు కూడా రారు వాళ్ళు సెంట్రల్ ఫోర్సెస్ లో ఉంటారు
ఆ
రారన్నమాట సెంట్రల్ కానిస్టేబుల్స్ ఉంటాయి కదా
ఉహు ఆ
అవుట్ ఆఫ్ స్టేట్స్ లో ఉంటారు ఇది వాళ్ళు వస్తే పెద్దగా ఇబ్బంది అవుతుందని చెద్దకు రారు
మీకల్లా పండుగలు ఏ పండుగ బాగా ఫేమస్ అన్న
మాకు మా టీజీలో వచ్చేసి ఆఫీషియల్ గా గవర్నమెంట్ రికగ్నైజేషన్ అయింది ఏంటంటే దసరా పండ్రి
దసరా పండుగ
దసరా పండుగ బోనాలు
ఉ బోనాలో ఆ
ఆ పదకొండు రోజుల వరకు ఉంటాయి అమ్మవారి బోనాలు
బతుకమ్మ అంతా బాగా చేస్తుంటారు
ఉ బతుకమ్మ అసలు మామూలు ఫేమస్ కాదు
ఆ
గవర్నమెంట్ పది రోజుల నుంచి పదహైదు రోజుల వరకు ఇస్తుది సెలవులు
ఓ ఉంటంది అవును
మీరు దసరాకి ఇస్తారా
ఉ దసరాకు ఇస్తారన్న
ఉ
ఇక్కడ కూడా పదకొండు పదహైదు రోజులు ఉంటుంది సెలవులు
ఉ
ఆ ఇక్కడ కూడా జోరుగా చేస్తారు బాగా చేస్తారు
సంక్రాంతికి ఏమాత్రం ఉంటది
సంక్రాంతి బాగా చేస్తారన్న ఇక్కడ పందె కోడు పందేలు అన్న అవి అవి ఇవి ఉంటాయి కదా బాగా చేస్తారు
ఆ
సంక్రాంతి దసరా ఫేమస్ ఇక్కడ
ఆ
ఉ
అంటే నాటుకోడి బాగా చేస్తారా నాటుకోడి పులుసు కోరస రాయి సంగలి
సంగటి నాడిపోడుపులుసు చేస్తాం
ఊఁ
హెడ్ మటన్ హెడ్ మటన్ హెడ్
మటన్ హెడ్ఓకే యా య
అంతా బాగా చేస్తాను
హ
అన్న మీరు వంట వంట మీరే చేసుకుని తింటారన్న ఎప్పుడన్నా అమ్మలేకపోతే
ఆ వంట చేసుకుంటాం నేనే తీసుకుంటాను
వస్తాయ ఆనా మీ కొంట చేస్త
ఆ వంటలు బానే చేసుకుంటా, వంటలు చేసుకుంటా నాన్ వెజ్ అంటే వండు కోనులే కానీ,
ఆ
ఆ ఇప్పుడు నా మటన్ కంటే ఇక అమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేస్తుంది. ఏటన్నా నాన్వెజ్ అస అంత తరుమరు చేస్తుంది, ఇంక ఎప్పుడన్నా ఉంటే మామూలుగా వెజిటేబుల్స్ చేసుకుంటా,
ఆ
ఎమైనా వంటరాని ఇబ్బంది వర్కు ప్రెజర్ అయినప్పుడు, మాకు సేమియా ఐడియా ఉంది, కదా
ఆ ఉంది
సేమియా ఉప్మా
ఆ సేమియా ఉక్మ తొందరగా అయిపోతుంది.
తొందరగా అయిపోవాళ్లని సేమియా ఉప్మా చేసుకుంటా,
ఆ
ఇగా ఏదో ఒకటి చేేసుకొన్ని తింటా, బెస్ట్ సింపుల్ అండి బెస్ట్
బెస్ట్ అ తిన తినగలిగితే చేసుకోని తినొచ్చు,
చేసుకొని తినవొచ్చు ఒక టెన్ మినిట్స్ లో అయిపోతుంది, ఈజీ డైజెషన్ ఉ అది బాగుంటుంది, ఇగా మనకి కర్రీతో పెద్దగా స్పెషల్ గిబ్బంది, ఉండదు
వాళ అన్నం చేయాలి దానికి కూర చేయాలనేది ఉండదు
ఉండదు ఒకని మంచిగా అంత చేసి అది తినేసి కాన్ని మజ్జిగా ఉంటాది, కదా
అ
మజ్జిగ తాగేస్తే ఇక అసలు మళ్ళీ ఈవినింగ్ వరకు దాని జోలి ఉండదు,
ఆహా
ఇగా నార్మల్ టైమ్ లో చాయ్ పెట్టుకుంటా,
ఆ
ఊ ఓకే మిగతా అన్నీ బాగానే వింటుంటాయి.
మి అమ్మ
ఆ అమ్మ మన దగ్గరే ఉంటది,
ఆహ
ప్రస్తుతం నేను అమ్మ మె ఉంటాం ఆ మా ట చిన్న సిస్టర్ అంటే ఆమె తను మాతో మాట్లాడదు.
ఆహా
హుమ్ వాళ్ళు రారు
ఆహా
ఆయనే వస్తుంటాడు మా చిన్నాక్క మా ఇంటికి రాదు
ఆ
వాళ్ళ అయన వస్తుంటాడు,
వాళ్ళయన వస్తుంటాడు మీ చెల్లే మీతో మాట్లాడదు,
మా ఇంటికి రాదు
ఓకే వాళ్ళాయన మాట్లాడతాడానా,
ఉ
వాళ్ళాయన మాట్లాడత
వాళ్ళ ఆయన వస్తు ఉంటాడు అన్ని తీసుకొస్తుడు, ఆమె వరకి రాదు పిల్లగాని రాని వదు, హుమ్
ఎందుకన్న అట్లా
ఆ మా మీద కోపం
ఆహా
మా మీద కోపం
ఎందుకన్నా ఏమన్నా చేపి లేదా చీర ఏమి తేవాల బంగారం తేలేదేమో
అట్లని కాదు మేము పెళ్ళికి ఒప్పుకోలేదని
ఓహో లవ్ మ్యారేజ్ చేసుకుందా
హుమ్
మళ్ళ మీ బావ గారు మీతో మాట్లాడుతున్నారు
ఆయనే అన్ని తీసుకురావడంం అన్ని చేయ్యటం మా ఇంటికి వస్తారు ఆమె కావాల్సిన నేను తీసుపోతారు
ఆ
ఆ ఆయన అన్ని చేసుకో ఆయన వసర మాట్లాడతరు
ఆ
ఆ వీడియో కాల్ చేస్తే మేము మాకు చేయదు ఆయన వచ్చినప్పుడు ఆయన చూపిస్తుంది అనుకో ఆయన పలానా చోట అక్కడ ఉన్నాయి అవి తీసుకురా అవి తీసుకురా అంటే ఆయనే వచ్చారు ఆయన తీసుకుపోతారు
ఓకే ఇప్పుడంతా పిల్లలయినారో ఆక్సెప్ట్ చేసింటారు కదాని ఇప్పుడైనా మాట్లాడొచ్చు కదా అక్కయ్య
ఆమె ఇకంత ఒక టైపిస్ట్ మనిషి అన్నమాట ఆ ఇంకా చెప్పింది అదోకది అనమాట ఆ ప్రెజరు ఆయన ప్ర ఆమె ప్రెషర్ పడలేక ఆయన కూడా కామ్ అయిపోతాడు
ఎట్లా బాగుంటే చాల అన్నా మాట్లాడకపోతే ఏమైంది ఇది వాళ్ళ ఇద్దరు బాగుంటే బాగా చేసుకుంటుంటే చాలా
ఆయన ఏమన్నాడు ఆయన ఆయన బానే ఉంటాడు ఇమే మామే మా మమ్మల్ని సాధిస్తుంటుది
హుమ్
ఇద అంత డిఫరెంట్ డిఫరెంట్ ఉంటద అన్నమాట ఈ స్టోరీ వినటానికి ఎవరికన్నా చెప్పినా గానీ అసలు ఒకలాగు ఉంది కదా
అంతే నేనుదని అంతే అది ప్రేమ ఉంటే ప్రేమ ఉన్న వాళ్ళ మాట్లాడుకు ఉండేది
హుమ్
హుమ్ అంతే నీ మీద ప్రేమ ఉన్నదానికే కద అన్న మాట్లాడుకోని ఉండేది అట్లా అనుకోవాలి అయినా మీ బావగారు మీతో వస్తున్నారు కదా అంతే ఇంకా అంతకు మించి ఇంకేం కావాలన్నా చెల్లెలు ఎప్పుడైనా వస్తుంది మీ బావాగారు మాట్లాడుకోకుంటే కష్టం
ఉమ్ ఉం అనే ఆయనే రావటం ఆయనే తీసుక పోటం మమ్మల్ని కూడా రానియదు మమ్మల్ని రూపాయి ఖర్చు పెట్టనివ్వదు ఆ అయన వచ్చి అ కొని ఆయనే వేసుకోవటం ఏదైనా ఆయన చేయాల్సిందే
ఒకే
మా నుంచి ఏదైనా ఏ రోజు రూపాయి తీసుకోదు
ఆ
మళ్ళీ మా పెద్దక్క మా నుంచి మంచిగా గుంజుద్ది
తినే అదృష్టం ఉంది. ఈమెకు లేదు.
ఈమ ఉన్నా ఏం తినదు. మొదటి నుంచి ఏంటంటే మా పేరెంట్స్ ని కష్ట పెట్టడం ఇష్టం ఉండదు. అనే కాన్సెప్ట్ తో ఉంటా తన మాట
మంచి కాన్సెప్టే
మమ్మల్ని ఏమైనా ఖర్చు పెట్టినీ
ఆ
అట్లాంతాదండి. ను పిల్లగానే మాట్లాడినియది మాతో
పీలగా అది అదే నే ఒక వెరేటి అంటే ఉంది అది పిల్లగాని వాయామ్మా మాట్లాడుకుంటే మానేలే పిల్లగాన్నినన్న మాట్లాడియాల
మాట్లాడినివ్వదు వాళ్ళ నాన్న వచ్చినప్పుడు వాళ్ళ నాన్న వచ్చినప్పుడు ఆమ్ ఆమె ఫోన్ కాల్ లో మాట్లాడ్ ఫోన్ లో చూడటమే మేము అది కూడా ఆమె కనపడదు మళ్ళేసి
వా
పిల్లగాడిని వరకు చూపెడుతది పిల్లగాడి వాడికి నాకు తెలుసు ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా
మనకి ఏం తెలుసు చిన్నప్పటి నుంచి మాట్లాడిచ్చుకుంటూ పలకరిస్తుంటే మామ అనేది ద ఉంటది. వస్తాడు దగ్గరికి ఉమ్
మ్ అట్లా ఇగ అట్లా ఉంటది అన్నమాట ఇంగా ఫ్యామిలీ రిలేషన్స్ లో ఇగ అట్లాంటివి ఉంటాయిగా
ఉంటాయన్న కామాన్ అది
ఏమి అర్థం చేసుకో గొప్ప విషయం ఏంటంటే ఇక ఏద్ నా మా బావ గారు మంచిగా ఉంటడు.
అది మెను కరెక్టేన్నా ఫస్ట్ ఆఫ్ ఆలు చెప్ భార్య మాట వినుకోకుండా అదే అదే అదే మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కష్టం అయితాయి ఇంకా దూరం అయితారు.
అంటే ఆమె ఆపితే ఆమె ఆపితే ఒక చను ఆమె ఆపితే ఆయన అయిపోతరు కాకపోతే ఆమె ఏంటంటే ఆయన గ్రిప్ గ్రిప్ లో ఉంచాల అనేది ఆమె చేతుల మీదకి నడవాలనేది ఆమె కాన్సెప్ట్
ఆ ఆ
ఆ మాత్రం ఇప్పుడు ఆయన ఆగ ఆగమంటే అక్కడ అగుతారు. మమ్మల్నే ఆపింది ఆయనైనా ఆపగలిగిద్ది. కాకపోతే ఏందంటే ఆమే పాన్ మొత్తం నెగ్గించుకోవాలి మా మీద నా పవర్ ఏంటో చూపయాలనే ధోరన్ లో ఉందా ఆమె ఉమ్ ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అల్
ఎన్నాళ్ళు ఉంటుందిరాన్న పోతుంది.
ఏమో అంత చూద్దాం ఎట్లటుందో ఏమో?
పోతుంది అర్జెంట్
చూద్దాం ఎక్కడున్నా వాళ్ళు మంచిగా ఉంటే స